వినిపిస్తోందా ఆ వినిపిస్తాంది మీకు వినిపిస్తోందా అ
ఆ వినిపడిస్థాంది సిస్టర్
ఆ చెప్పండి
చెప్పాల్ సిస్టర్ మీరే
మాట్లాడుతుంటే కట్ చేశారు
ఏంలేదు సిస్టర్ అది ఎ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కట్ అవుతాంది
అవునా ఇప్పుడు ఓకేనా
ఆ ఇప్పుడు ఓకే సిస్ట
ఆ చెప్పండి ఎక్కడికి వెళ్లరాా మీరు బయటకి హైదరాబాద్ లో
వెళ్ళమండి ఎక్కడికి వెళ్ళమండి
వెళ్లొచ్చు కదా వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు కదా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు
లేదండి ఇప్పుడు క్లైమేట్ సరంగా లేదని వెళ్ళడం లేదండి బయటకి ఎక్కడికి
అంటే ఈ టైమ్ లో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు అప్పుడప్పుడు వెళ్తూ ఉండండి బయటికి మీ ఫ్రెండ్స్ లాగా
పిలుస్తారండి వెళ్తామండి పోదాం పోదాం అనుకుంటామ అండి కానీ ఇక్కడ రష్ ఉంటారా వెళ్ళడం లేదండి
వెళ్తే కొంచెం అంతే ఎక్కువ ట్రాఫిక్ ఉంటది
ఆ
ఉమ్
లిస్ట్ లో కామనే అండి ఇవన్నీ
హైదరాబాద్ లో అన్నా ఓకే బెంగళూరు హెవీ ట్రాఫిక్ ఉంటది చాలా కష్టం బెంగళూరు
అవునండి మా ఫ్రెండ్ వెళ్ళిపోయి తను వచ్చేస్తుందండి. రిటన్ ఇక్కడికే వచ్చి కోచింగ్ తీస్
అదే బెంగళూరు లో సర్‌వైవ్ అవ్వలేరు హైదరాబాద్ అంటే తెలుగు స్టేట్ తెలుగు పీపుల్ ఓకే అడ్జస్ట్ అవుతు సరే బట్ బెంగళూరు లో లాంగ్వేజ్ వేరు ఆ ఫుడ్ అదంతా ఉండలేం.
ఉమ్ అవునండి నిజమే అది కూడా నిజమే ఫుడ్ సెట్ అవ్వదు కొంతమందికి.
మా సిస్టర్ నానైటి జాబ్ చేస్తున్నారు అట్లా మీరు ఏదనా చూ చూసుకొనింటే
మందీ
బెంగళూరులో మాకు తెలిసిన ఒక సిస్టరు నానయిటి జాబ్ చేస్తున్నారు
అవునండి తెలుసు తెలుసు
ఏదో ఒకటి చేసుకొనింటే
వచ్చినాయండి. వెళ్లేదండి నేనే ఆఫర్స్ వచ్చాయి వెళ్ళలేదండి.
వచ్చినాక ఎల్లాలి కదా ఎందుకు
లేదండి వెలలేదండి అది కాంటాక్ట్ అడిగారా వాళ్ళు వెళ్ళలేదండి టూ త్రీ వచ్చింది కాంట్రాక్ట్స్ అడిగినారు. అది కాంట్రాక్ట్
ఆ కాంట్రాక్ట్ వద్దే వద్దులు మా ఊరు అబ్బాయి కూడా కా ఫస్టు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళింటే మా ఊరు అబ్బాయికి కూడా మా బ్రదర్కి ఆ కాంట్రాక్ట్ రాస్ అంటే త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ రాసిమన్నారం అ వద్దని మరి వేరే ట్రై చేసింటే ఇప్పుడు వచ్చింది.
ఉ సరే సరలేండి రాని లేండి మంచిదే కదా ఉ మరి మీ మీరేం చేస్తారండి నెక్స్ట్
అదే హైదరాబాద్ లో ఆ మా బ్రదర్ తీసుకున్న ఇన్స్టిట్యూట్ కి రావాలని అనుకుంటున్నాం. చూద్దాం ఏమవుతుందో
ఆ రాండి రాండి
హ రావాలి వస్తే మొత్తం మన వాళ్ళందరూ అక్కడే ఉంటారు. ఎట్లా అబా
వచ్చినా ఏం కాదు లేండి ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు
అది కరెక్ట్ ఏలె
ఉ మేమందర మొక్కచోటే ఉన్నాము మా క్లాస్ మేట్స్ మొత్తం కానీ కలవడం లేదు
మీ క్లాస్మేట్ చాలా మంది ఉన్నారు జనరల్ వాళ్ళు ఇంటెక్ వాళ్ళు మీడియ వాళ్ళు మొన్న ట్రీట్ ఇచ్చాడు మా బ్రదరు
సరే సరలేండి ఉండండి మీరు బాగా చదువుకోండి. కంప్లీట్ చేసుకోండి ప్రాజెక్ట్స్ మొత్తం
మా మ్యామ్ అ మీక్ అకౌంట్స్ వచ్చే మ్యామ్ గుర్తున్నారా
ఆ గుర్తున్నారండి
మామ్ వెళ్ళిపోయారు కాలేజ్ నుండి
ఏమైందండి
మ్యామ్ పిహెచ్ డి కంప్లీట్ అయింది
అవునా ఓకే ఓకే అండి
కాలేజ్ సర్చ్ చేసుకుంటున్నారు హైదరాబాద్ బెంగళూరు లేదంటే సెంటరు ఉ ప్రెసెంట్ అయితే ఇది ఆ ఫినాన్షియల్ అకడమిక్ రఇయరు కదా కాళీగున్నారు ఆఫ్టర్ అక్ అకడమిక్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత అప్లై చేస్తున్నారు అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత జాయిన్ అవుతారు. ఒకేసారి ఇంకా
ఆ
నాకు ము నాకు మొత్తం నేను చేసిన ప్రాజెక్ట్ మొత్తం మా నాకలట్ చేసిన గైడ్ కాకుండా ఈ మ్యామ్ హెల్ప్ చేసారు చాలా హెల్ప్ చేసారు ఎంత మొత్తం ప్ర తిదీ గైడెన్స్ ఇచ్చి ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్తే మీ గైడ్ సార్ ఉండలేదా ఆయన నన్ను చాలా అప్రిషియేట్ చేసారు ఎక్సలెంట్ చేసినా పిపిటి ఆబ్జెక్టిస్ బాగున్నాయి అన్ని బాగున్నాయి ఆవ్ మా బ్రదర్ వళ్ళ సారు మీ సారు ఇద్దరు మెచ్చుకున్నారు నన్ను నేను లాంగ్ ఎల్లి ప్రాజెక్ట్
ఎక్కడికి ఎల్లి చేస్తున్నారండి మీరు ప్రాజెక్ట్ రేషో అనాలసిస్
యాడికి దగ్గర గుడిపాడు అని సాగర్ సిమెంట్స్ లో చేస్తున్నాను అంత దూరం మెల్లి చేసానా
అంటే రీసెర్చ్ ఏమన్నా ప్రాజెక్ట్ ఏమన్నా పబ్లిష్ చేస్తున్నారా
నొ నో నొ చెయట్లేదు మీ క్లాస్ అబ్బాయి ఒక అబ్బాయి తీసుకున్నాడు రేషో అనాలిసిస్ అల్టాటెక్ లో దా అదే నేను జావర్ సిమెంట్స్ లో చేస్తున్నా
సరే సరే అండి బాగు చేయండి
ఉమ్ కంపెనీ వేరుకదా
రివ్యూస్ బా జరుతున్నా అండి ఏమో స్రిక్ట్గా జరుగుతున్నాయా లూస్ గా జరు
అస్సల్ లేదు చాలా అంటే అంత స్ట్రిక్ట్ గా అంత లూజ్గా మీడియ లో వెళ్తున్నాయి మీకున్నంత ఆ మీకు జరిగినట్లయితే జరగట్లేదు అస్సలు ఆ మీకు స్ట్రిక్ట్ జరిగాయి మాకు అంత లేదు మీరు చాలా సఫ్ఫర్ అయ్యారు చూసాం ఏడ్చినారు మా దాంట్లో ఒక్కరు కూడా కంట్లో చుక్క నీళ్ళు కూడా చ్చుం చుడ్లేదు
అంటే అ సార్ లేరు కదా అందుకే మీరు బతికిపోయారు
ఏ సారు
ఫ్యాడ్ సార్
సార్ లేకపోతేనేమి మా బ్రదర్ వాళ్ళ సార్ ఉన్నారు కదా
అ హా తన అంత పట్టిచ్చుకోడా సారు
హెచ్ఆర్ఎం సార్ ఉన్నారు కదా
కానీ ఆ సార్ పట్టించుకోరు కదా ఆ సార్ అంత పట్టించుకోరు అనమాట
అవును నిజంగానే అసలు చాలా కాముగ ఉంటున్నారు తెలుసా ముందుకుఏమో మరి ఆ మీ జూనిర్ అమ్ మై కూడి పాపము ఆ సార్ స్టోలరే చాలా ఇబ్బంది పడతా ఉంది
ఉమ్ అ సార్ కింద పడే వాళ్ళు అ భయపడాల్సిండేది ఎడ్ తస్లేదు ఉమ్ ఎప్పుడు ఎలా ఉంటుందో అ సార్ మూడు తెలీయదు
సఫరా సఫర అయిన రోజు లేకుండా ఉంది అసలు డైలీ తిరుగుతది డైలీ వెట్ చేపిస్తారు సారు
ఉమ్ కొన్నిలిపడి కాళ్ నొప్పిస్తాయి టెంపుల్స్ గురించి చాలా ఎక్కువ అడుగుతడు టెంపుల్స్ గురించి వెళ్ళినారా మంత్రాలయం ఎలారా ఆ టెంపుల్ కు వెళ్ళారా మాసారు ఆ మాసారు
జనవరి ఫస్ట్ రోజు నేను టెంపుల్ కి ఎల్లేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అక్కడ బొట్టు ఉంటే నామం పెట్టుకొని వెళ్ళ
ఉమ్
ఆ రోజు చూసి నన్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా మీరు అని అన్నారు
హ అవును సార్ అని చెప్పాల్సి ఉంటిమి
అట్లనే నవ్వుకుంట అవునన్నా కనీ మనుషులేమో భక్తితో ఒస్తది కనీ ఇట్లా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే రాదు అనన్నా అననుకున్నా
సార్ ఒక్రోజు వాళ్ళ డాడీ గురించి చెప్పుకుంట సార్ ఏడ్చేశిండు ఫుల్లుగా
ఆ మొన్నా అయినా బాగ జరుగుతున్నాయ్లే, మాకూ మీ సార్నే ఇన్ఛార్జ్గా వేసారా స సార్ మొత్తం అదే మా గ్రూప్ మొత్తానికన్ అండగా ఉండి బాగ ప్రొటెక్ట్ చేసుకుంటాం మంచిగ అందరినీ ఇబ్బంది బేట్టుకోకుండా సాఫీగా జరిగిపోతున్నయి
ఉమ్ హు, ఎన్నోచ్చినయ్ మళ్ళీ థార్డ్ సెమ్లో మాక్ సా గ్రూప్లొ ఎట్లని ఎసినారు
ఉమ్ వన్ మార్క్ తక్కువ అంతే
అవునా ఓకే
మా మాడం బాగేశారు మా బ్రదర్ వాళ్ళ సార్వయితే నైన్టీ ఫైవ్ ఏసారు
ఉమ్
ఉమ్ ఈ ఈ మంత్ ట్వంటీ థర్డ్ నా ప్లవరిజం రిపోర్ట్ సబ్మిట్ చేయాలి యూనివర్సిటీ లో
ఎప్పుడు ఎగ్జామ్స్ సెమ్
లా ఎలా చి చిక్ చేసుకోవాలో ఒకసారి చెప్తారా ప్లాగరిజం
అది ఏదో యాప్ ఉండే దాంట్లో
సమ్ము ఫార్టీ సిక్స్ పర్సెంట్ చూపిచ్చింది
ట్వంటి లోపలుండాలి
థర్టీ లోపంట
పిండు వాళ్ళు
మాకు థర్టీ చెప్పారా సారు, ఎవరా సారు
సరే సర సరే సరే సర్లే ఏ సారన్న కానీ మా కదే ట్వంటీ జెప్పిన్డూ మేము చానా కష్టబడినాం ఒక యాప్ ల చూస్తే ఆ థర్టీ జూపిస్తుంది అక్కడ జూస్తే
బయటా ఇంటర్న నెట్ సెంటర్లో చిక్ చేపిస్తే ఎంత
నాదా నాది ట్వ ట్వంటి బిలో నే ఒచ్చింది టూ టైమ్స్ చెక్ జేపిచ్చిన నేను హండ్రెడేమో గుర్తులే గుర్తులేదు నాగ్గుడా క్లారిటీగా
తున్నరో
అవునా నాకైతే గుర్తులేదే క్లారిటీగా నాది సిక్స్ థౌజండ్ అమౌంట్ అయిపోయింది ఆ అవును అవును మెయిన్ గేట్ ఎదురుగానే
ఆ మనం మామూలుగా బైండింగ్ జేసి జిరాక్సులు తీసుకుంటామే ఆ ఓకే అయితే వెళ్ళి కనుక్కుంట నాది డాక్యుమెంట్ కంప్లీట్ అయ్యింది
ఆ అంటే నువ్వు నైట్ పూట బాగా ఉమ్ బాగా చేసుకోవడం బేస్ట్ నైట్ పూట చెక్ జేసుక్ కోవడం బెస్ట్ ఎవ్వర్ లేని టైమ్లో లేదంటే ఆడ పక్క పోతే సడన్గా చూపిదామని పోతే లేటు ప్రాసెస్ అయితుందది ఫస్ట్ చెక్ జేస్కో ఫస్ట్ అలర్టయిపొదీంట్లో మాత్రం
సైట్ లో డౌన్ అంటే
ఆ వెబ్సైట్ లో రాంగ్ జూపిస్తుంది అక్కడ రాంగ్ జూపిస్తుంది
అవునా
ఉమ్ మేం సఫర్ అయినం గదా ఎన్నిసార్లు చెక్ జెక్ చెపిచ్చుకున్నమో నేను ఎప్లో ఒకసారి ఇక్కడ రెండు సార్లు చెక్ జేపించిన
హండ్రెడ్ అయితే నేను గూడా చెక్ చేయిస్తాను త్రీ హండ్రెడ్ అంటున్నారు అందుకనే ఒకసారి చెక్ చేస్తే త్రీ హండ్రెడ్ అంటే కష్టమే కదా అదే కదా ఆ అతనికి తెలిసినట్లు ఎవరికీ తెలియదు ఇంకా ప్లగరిజం గురించి
ఆ అక్కడ రికార్డ్స్ చేస్తారు ప్రాజెక్ట్స్ చేస్తారు సిరీస్ అన్ని అక్కడే ఇస్తారు కదా
అవును
ఆ అంకుల్ కె బా తెలుసు
త్రీ హండ్రెడ్ అంటే అందుకని ఊరికే ఉంటున్నాం మేమ్ ఒకసారి చెక్ చేస్తే ఇప్పుడు థటీ ద ఫార్టీనో వస్తాది మనకి థర్టీ బిలో ఉండాలి గదా అప్పుడు మళ్ళీ ఇంకోసర్ చెక్ చేయిస్తే మళ్ళ తీ హండ్రెడ్
అదే అప్పుడు వర్డ్స్ అన్ని చేంజ్ జేయాలనమాట ఇంకా ఇప్పుడు ఒకే వర్డ్కె సినమ్స్ చానా ఉంటాయి గదా అట్ల అప్పుడు రెడ్మార్క్ చూపిస్తది అక్కడ ఏ ఏ మిస్టేక్స్ ఏవేవి ఉన్నాయి కామన్ గ అక్కడ ఆ డిజి ఆ సేమ్ సినీల్స్ మార్చేసి అనదర్ సినానిమ్ మారితే సరి
నేను మీ సార్ కింద స్కాలర్ ఉన్నాడు కదా అబ్బాయి అల్ట్రాటెక్ లో రేషో అనాలిసిస్ చేసాడు
ఆ
బ్బాయిది